ఆ హలో ఉమ్
మాస మాసా
చెప్పు
మే దురేందర్ మూవీ ఏం బాగుంటది అది హెచ్ డి వస్తే బాగుంటాది అది హెచ్ డి నే మీ ఉండేది నెట్ఫ్లిక్ లో అది వన్ ఉందా
ఇప్పుడు రిలీజ్ అయింది టూ అబ్బా ఏంది ఇది
అయితే చూడాల్సిందే నువ్ డౌన్లోడ్ చేయ్ ఆశ ఇంట్రెస్ట్ ఉండదు నేను చెప్తే మ నెట్ఫ్లిక్స్ అన్నా
జెలెబ్ ఈ పిల్ల
ఏం అవసరమా
ప్రింట్ బాగుంటది నువ్వు జుల్లేదులే ఓవరాక్షను ఇద్దో అయ్
ఫోన్ లో ఎప్పుడో హెచ్డి వచ్చిస్తుంటారండి హా వన్ మినిట్ అయింది మీరు ఫోన్లు చూచ్చం ఏం వండావ్ కుమారస్వామి అంట అబ్బాయ్
ఆ చూసిన వచ్చేసి కనిపెట్టినాడు నైట్ ఫాలో అయిందంట
ఏంటి మేబి ఆ నైటీ ల్యాక్ ఎట్లా ఉంటాదే ప్యాకేజ్,
ఏజ్ తక్కువే ఎట్లా ఉంటాదే ఆస్తి ఉండొచ్చు ఒప్పుకోవచ్చు, ప్యాకేజీ ఆ పిల్లోడి ఏజ్ ఎంత
ఓ ట్వంటీసిక్స్ అ మరి ట్వంటి సిక్స్ కి నైటీ లక్స్ ప్యాకేజా అన్ని వచ్చినావ ట్వీటి టూ కే బి. టెక్ అయిపోయిఉంటది. ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే వచ్చింటది.
అంటే ఆ పిల్లకు ఉండే స్కోప్ ఆ జనరిం బట్టి లేరా
హైదరాబాద్ లో నే ఇల్లు కట్టి వచ్చాడంట కొత్తది
ఉమ్
అంటే ఎంత కేప ఒకే ఒక్కడంటా కొడుకు ఇంకెవరు లేరు, ఆడపడుచులు ఎవరు లేరేమో వా వా ఏమి పోరంతాట్లా వాడికి సుప్రజ మీ బావ ఎక్కడ చేసేది అరవింద్ నాయడుపేటలో కదా అక్కడ రిజైన్ చేసి మళ్ళటువంటి అంతే వీడికి వచ్చిందంట యువరాజ్కి అరవిందో ఫార్మా నాయుడుపేటలో కి ఏకి సెలక్ నక్కనిబెట్టాడు నాయుడుపేట నెల్లూరు దగ్గర వచ్చిండు లే ఆషా అక్కకు కూడా చెప్పానని చెప్పు కా ఆ వి ఉంటంది బాగా తీసుకుంటాడు కానీ మంచి కంపెనీస్ వస్తే బాగుంటాది, అది అరవిందో కంపెనీ కాదది అరవిందో వాళ్ళకి లింకప్ అయినదంట వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు అది బెటరే అంటావా బెటరే కానీ వాళ్ళకి ఏమైనా దానికి హైక్ ఉందా, ఏమన్నా చూడు ఇంక్రిమెంట్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ కనీ అడుగు అగ్రిమెంట్ అయితే పెట్టొద్దని చెప్పి హ్మ్ ఇన్కేస్ వన్ ఇయర్ అయినా పెట్ట టూ ఇయర్స్ అగ్రిమెంట్ ఏదైతే పెట్టద్దంని మీ బావకి ఎంతొస్తున్నాది సరే బాయ కూడా టి ఉ కొంచం మాట్లాడు స్టార్టింగ్ ట్వంటీ కే అంతే వచ్చింది తర్వాత ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుందండి ప్రముూఖంగాంగ పిచన్న ము రాజు ప్రభ సడన్ ఏం లేదంట ముందు నుండే అనుకుంటున్నారంట సడన్ ఏం లేదంట ఎవరు నం పిలవాలని అనుకోలేదంట వద్దు ఏదో ఆశ ఇంతకు ముందు పోయినప్పుడు నువ్వు వాళ్ళ మామ పెళ్లికి పోయినేడి అప్పుడు వాళ్ళ ఎవరు వాళ్ళ ముస్లిమా హిందుూకు పిలుచసుకొని వచ్చినా ఈ పిల్లతోనే కదా నువ్వు గొడవడ పడింది ఏదో అనింది లేదా ఉ ఆ ఇండైరెక్ట్ గా అనిందంట కదా అంతకుముందే గొడవ వడినవు అప్పుడే కదా పోయింది నువ్వు మళ్ళా కలుసుకున్నారు దానికి ముందు గడో అన్నారు తర్వాత కలుసుకున్నారు కలుసుకున్న తర్వాత పోయినారు పోయింటే అప్పుడు ఇండైరెక్ట్ వాళ్ళ అమ్మమ్మను వాళ్ళ నానమ్మ ఎవరు ముస్లాం ఉంది అంట కదా ఆమె ఇడైరెక్ట్ గాన్నిందంట ఈమె ఎ గొవడిన ఎందుకు పలుసుకొనీ వచ్చినవు అనేది వాళ్ళ అన్న అనింది ఎమాని వాళ్ళ అన్న అన్నాట్లే ఎప్పుడు తీవరప్పుడు తీసుకుపోయినప్పుడు అన్నాడు ఏ మోటా పిల్లి నప్పుడు అ అని అన్నారు ఇప్పుడు మా గురించి అన్నగా తింటూ పిన్న బ్యాడ్గా అయితే చెప్పిందింట అది ఆ పిల్లే ఇప్పుల వర్షం చెప్పుకోకోకోకుండా మా వర్షమ చెప్పిందింట అదంత దా సో ఎట్లా పోతాము పోము పోకుండా ఉండ మేము మేలు ఆ అ పోయి ఆ మాటలు ఎవడు అనిపించుకోవాలా కర్మనా అనేసింది
హ
అప్పుడ పె ఊ త కంగ కూ అ ఆ పిల్సదు జూన్ లో అంటే అద అనిపిస్తుంది స డ ఎప్పుడు నేను మాట అప్పుడే చెప్పాను
అంత
అదే అదే అదా
కే వంది పోను
అదిర్చే చె చెప్ప ఇకకం అ అ
ఉమ్ మీకు ఎక్కడ బోర్ కొట్టదా గుడ్ ఫ్రైడే కా నెక్స్ట్ వీక్ కదా వస్తను
ఎప్పుడు వెళ్తున్న షాప్ కి నువ్వు రేపు పోతుండే ఇంటికి
మే సబ్ కు ట్ర ఈ బ ప్రషన్ ఎస్ మయాబన్ కలీ ఫ స మార్ సెటింగ్ స్స్ హడ
నెట్ ఫిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది
వట్సప్ సై లతే కి లో భయియ ఆ
సుమసా నిన్న ఆ మీటింగ్ పెట్టినారంట వీళ్ళు సుబల్లా సబయా మానస మాట్లాడదాం అనుకున్నారంట కానీ హిందూ కూడా వచ్చేసిందంట అందుకనేసి హిందూ ఉంది మళ్ళీ మాట్లాడదాం రా అనేసి ఇందంట మానస సరేలే అంతా ఓకేనా ఏం ప్రెషర్ ఏం లేదు కదా అనేసానంటే అంతా ఓకేరా నన్ను మంచిగా చూసుకుంటున్నారు మా అత్త వాళ్ళు ఆ ఈ విళ్ళు ముగ్గురు ఫస్ట్ కాల
ముఖే సభ్య మాట్లాడుతుంది
ఎవరు అప్పుడు గొడవ ఇళ్ళచ్చి అంటే వీళ్ళిద్దరికి క్లాసెస్ వచ్చినాయి ఇబ్రాహీం కి భరాత్ కి ఆ నన్ను ఏందో ఎక్కిరిస్తా అంటే నేను ఎక్కిరిచ్చిన